వినపిస్ తుంద
ఆ వినిపిస్థాంధీ అండి
ఏం చెప్పారండి
ఏం లేదు ఓ బిల్డింగ్ మీనా అటు ఇటు తిరుగుతున్న
మంచిదే కదా అట్ట తిరిగితే
అందుకనే తిరుతన్నం
మంచిల మంచిల మంచి వాళ్ళందరూ ఇలానే మంచి పనులు చేస్తారా అండి
అంటే మంచి వాళ్ళ అందరు తెలిదండి నేను అయితే మంచి పని చేస్ అండి ఎందుకంటే నేను మంచి అ ఎందు ఇక్కడ నేన్ మంచివాండి కాబట్టి
ఆ నాకు అర్థమయితుంది మీతో మాట్లాడుతుంటేనే మంచి వాళ్ళని అర్థమైతుంది
ఆ ఏం చేస్తలండి
ప్పుడే ఇంగా ల్యాప్టాప్ క్లోజ్ చేత్తాన్నా ఇగ చదివింకాక చాలు ఇంగ పొద్దునుంచి చదవుడు అయితాంది అసలు చెప్పాలంటే మూడు నాలుగు రోజుల నుంచి చదువు చదువుతలేనండి ఫోన్ మొత్తం ఫోన్ వాడతాన్నా
ఆ తిన్నారండి
తిన్నము మీర్ తిన్నర
మేము గుడా తిన్న
ఏం తిన్నారు ఏం స్పెషల్ మీ ఇంట్లో ఏం చేశారు
మా ఇంట్లో ఏం స్పెషల్ లేదు
మీరే స్పెషలా
హా మధ్య మధ్యానం హెగు కర్రీ అంటే ఎగ్గు కూర ఏసుకొని తిన్నాం
ఊ ఎగ్ ఎగ్గు కూరే ట్ల చేస్తారో తెలుసా మీకు
ఆ ఎగ్ కూర చేసి చేస్తాం మేమే చేసుకుంటాం మేము మాస్టర్లం మేము రూములున్నప్పుడు మేమే వండుకుంటాం
అవునా మీరు ఎట్లా వండుకుంటారు, మీకు అసలు అమ్మాయిలు అయితేనే వండు కోట్లేమేమో మీరు అబ్బాయిలేయిండి వండుకుంటారంటే గ్రేటే
ఇంకా మేము అంటే మా కడుపుకు మేము తినాలి కదా అండి
అవున అవును ని ఎట్లా చేయాలి చెప్పండి గుడ్డు కూర నేను వండుకుంటా
టే
ఫస్ట్ గుడ్లు కొనుకోచావాలా లేకపోతే
ఆ ఫస్ పైసలు ఉండాలి పైసలు తరతి గుడ్లు వేచుకోవాలే
ఆ గుడ్లు యానుంచి ఎగవన్నీ ఎప్పా పైనుంచి ముచ్చట ఆ సరే కొనుకొచ్చుకుంటాం గుడ్లు కొనుకొచ్చుకున్నాం చెప్పురిగా
ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలే, ఫస్ట్ గ్యాస్ అంటించుకోవాలే, తర్వాత గిన్నె పెట్టుకోవా అంటే గ్యాస్లు అంటే మీ అక్కడ హైదరాబాద్లా దొరుకుతలే కానీ ఇక్కడ నా ళ విలేజ్లలా ఊర్లలా కట్టల పోయి లు టైగ
అవునండి మా ఇంటి మా ఇంట్లా మేము ఒక కిలో రెండు వందల రూపాయలు కట్టాల గొన్నాం అవునండే అంత రే ట్లున్నాయి ఇక్కడ గ్యాస్ మళ్ళా మూడు వేలు, బ్లాక్ లో దొరికిన కూడా ఆరు వేలు అంట
అవున నా కాడ మేము రెడు గ్యాస్
హ్మ్ నయమే కదా మంచి ముందు జాగ్రత్త మీ కు ఆ మీ గుడ్డు మీ గుడ్డుకూర మీ గుడ్డుకూర పరి మరిచపోయర అక్కడ పోయిం
ఆ ఫస్ట్ కట్టెలు పోయి మీద గిన్నె పెడతాం అండి గిన్నె పెట్టి నూనె పోతాం
హ్మ్ ఎ నూనఅండి కొబ్బర్ న లేకపోతే నువ్వులు నున్ హ్మ్
కొబ్బరి నూనె పోత్తరండి కొబ్బరి నూనే తలకాయ పెట్టుకుంట్ర అండి
అయ్యో నాకు దెల్వదండి నాక్ దెల్వద్ అందుకే అడు ట్యన నేన్ నిను లేక ఏదో ఒకటి వోష వచ్చిందా అనుకో లెన్పన్ నూనె అందు ఒక అయతే ఓలివ్ ఆలియి లో ఏదో ఆయిల్ పోసింది అనుకోయిగా కూర మాడిపోతుది
అదేం లేదండి మన ఇది
సరే ప పారాషూట్ నూనెయితే పోయొద్దు ఆ పల్లి అలా చెప్పాలండి నాకేం తెలుస అండి పల్లీలు నూన నాకు వంట గదికే పోము మేము
ఆ అందుకని ఇట్లా మాట్లాడతాలని మీ ఏది తెలివది
అవునండి మాకు ఏం తెలిదని మీకు ఎట్లా అర్థమైతుంది
అంటే మీ మాటలాలా అర్ధం అవుతంది అన్ని అన్నిమ్ అన్ని మీ మమ్మీ చేసి తినబెడతేది కావచ్చ అండి మీకు కూడా
తినిపిస్తారు ఇప్పటికి కూడా మా ఇంట్లో తినిపిస్తారండి నైట్ అయినా పొద్దునైనా అసలు ఎప్పుడైనా నేను తినను అంటే మాత్రం పక్క ఇంకా తినిపిస్తారు మా అమ్మ మా నాన్న
ఆహా అందుకని వాళ్ళు చనా ఆ అందుకని వాళ్ళు అంతా చాలా మంచివాళ్ళండి ఫస్ట్
ఓషరి ఇప్పుడు పోయి మీద ఆ చెప్పురిగా నూనే
పోయ్యి మీన నూన పోసి అల్లా కొన్ని ఇవేంటి జీలకర మెంతులు కోతిమీర్ ఈ పోపు గిజలన్నీ వేస్తామండి
ఆ ఓకే
తుగే ఔ నూనె కొంచం వేడెక్ కిన తర్వాతకి పచ్చిమిర్చి వేస్తామండి
కారం కాదా మరి పచ్చిమిర్చిలు
టే కొంచెం ఒక నార్మల్ ఒక రెండు మూడు కోస్
ఆ సరే అండి రెండు మూడే కోత్తా ఎక్కువగొయ్యను
తర్వాతకి ఉల్లిగడ్డ కోషి ఉల్లిగడ్డలను అళ్ళెయ్యాలండి
ఉల్లిగడ్డలు ఉం అయ్ నాకు నచ్చవండి టమాటాలు కూడా ఏసుకుంటారా మీరు
ఆ టమాటాలేస్తే నా కూడా న
అమ్మో మీది మాది ఒకటే టేస్ట్ కదండి
టమండి మీ
ఆ మీకంటే కూడా మేము టేస్ట్ గదే తింటామండి మా ఊర్లో కూడా మాస్తు దొరుకుతాయి ఇరవై రూ రెండూ వందలు పెట్టి కట్టలు కొనుకుంటున్నమంటే ఎంత అద్భుత్
ఆ అంటే మీరు అంటే మీరు బాగా పైసలు ఉన్నోళ్ళు కావచ్చండి
మేం పైసలు ఉంటే మీతోటి ఇట్ల ఎందుకు మాట్లాడతామండి
ఆ అయితే ఇగ ప్చ్ అట్లా చేసుకుంటం తర్వాతకి అవన్నీ కొంచెం గోగాయ్
ఉఫ్
గోలినంక మల్ల అల్ల ఎగ్ ఎత్తం ఎగ్ కొట్టిపో
అంతేనా
ఆ అల్లగొట్టి పోసి తర్వాతకి ఉప్పేసి కారం వేస్తే కొంచెం వేడిగాంగనే అది కొంచెం ఇట్లా ఎరుపురంగుగ మారిపోతది.
అవునా మస్ సాల వేసుకోవద్ద కొత్తిమీర ఇవన్నీ
అవి అంతా కర్రీ అయినాంక తర్వాత కేసుకుంటే కూర ఆ కూర అయిన, తర్వాతకి వేసుకుంటే టేస్ట్ ఉంటది కొత్తిమీర తినవచ్చు
అవునా కొత్మీరా నాకు చాలా ఇష్టం
నాకు కూడా ఇష్
మ్ హ్ నాకు ఇష్టమైన అన్ని మీకు ఇష్టం అంటారు ఎందుకండి అంత ఇష్టమా ఎందుకండి.
అంటే కొత్మీరకు దాని కట్టెలు ఉంటాయి ఇగ అవన్నీ ఉంటాయి కదాండి అవన్ని గాదు కొత్తిమీర ఆకు అంటే నే ఇష
అవునా నాకేమో కట్టెలు ఆ ముళ్ళులు అన్నీ ఇష్టం అండి, ముళ్లులు కూడా ఉంటాయి కదండి,
అందుకనేం మీ మీ అమ్మ నాన్న ఇక్కడ లభించలేదు కావట్టి ముళ్లులు ఉన్నాయా లేదో తేడా తెలుస్
మాకు తెల్వదు అండి చేపల్లో ముల్లులు ఉం టే కొత్తిమీర లో ముల్లులు ఉంటాయో
ఆ
మీరు చెప్పారి కదా, మీరు చెప్పారి కదా, తెలుసుకున్నడే
అదే అందుకనే చెప్పినమండి ఇగ
సైకిల్ నేర్చుకున్నా కానీ స్కూటీ రాదండి మా ఇంట్లో
వద్దండి ఇప్పు ఇప్పుడే వద్దాండి కొంచెం ఇక ఇప్పుడే నేర్చుకోకండి
ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితేమని భయం అయితా అంది నేను పోతే, కానీ నేర్చుకోవాలి కదాండి మళ్ళా వేర్ అ వాళ్ళ మీద ఆధార్ కార్డ్ వద్దు కదండి నా వల్ల ఒక పది మంది చచ్చిపోద్ది అంటారు అంతేగా
ఆ
తె ఏం కాదండి నేను చచ్చిపోయినా రెడీగాని అంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా, అ మేం తెలుసా అంటే మీకు తెలియదు కదా సై కీల మీద రెండు రెండు కిలోమీటర్లు పోతాన్నాం రోజుకి
అవునా
రెండు కిలోమీటర్లు అంటే మీరు ఎంత దూరం ఆలోచించుకోండి అసలు ఒకసారి గాలి పోతుది గాలి వతది మేమే గాలి కొట్టిచు కోలిపోయి ఒక అంకుల్ ఒక ఆయన ఉంటాడు మా సార్ దగ్గరకు పోయి అంకుల్ ఇట్లా దీనికి గాలి లేదంటే గాలి కొడతాడు
ఆ
టే మేము ఇక నేను నేర్చుకున్నా మా దోస్తు నేర్చుకుందా అండి, మంచిగా మస్సు అసలు సైకిల్ ఫా ఫాస్ట్ గా దొక్కుతాం అన్నమాట కానీ స్కూటీ రాదు మా కు నేర్చుకోవాలా మే నేర్పితారా
ఏమొండి మీకాడికి వచ్చి నేర్పియమి
మీరు మాక్కడికి రాకండి మేమే మీ దగ్గరకి వా అర్థం కదా నేర్చకోడానికి అమ్మో అంటే ఎంత ఈ ఇగ అండి మీకసలు యటిట్యూడ్ హా
అంటే మనం వాళ్ల గాడికి నేర్పించదండి ఎవరైనా
అవును అది కూడా కరెక్టే లేండి, కానీ మా ఇంట్లో రానియ్యారండి అలా నన్ ఉ
అంటే నేర్చుకోకండి ఇక
ఆ అలా ఎలా అండి మా నాన్నగారికి స్కూటీ ఉంది కానీ నేనేమ్ ఏమో మా నాన్న నాకు ఇయ్యాడ అనమాట నా మీదంత నమ్మకం నావ ఇదమ్మా నానక కే నమ్మకం లేదు మీకేం ఉంటది లే ఇంకా
మరి అందుకనే ఎం అవసరం ఉంటే వాళ్ళే వస్తారు కదా అందుకే
అవునులేండి, నేను కూడా సైకిల్ దగ్గరికి అవసరానికి పోలేదండి అదే మా దగ్గర అ పాడతలేదండి మబ్బుల అల్లే వే చుక్కలే లేవు మబ్బలు వర్షం వస్తది కావచ్చు
మబ్బులలో చుక్కలు ఎందుకుంటాయండి ఇప్పుడు ఉండవు కదా
అయితే మాబ్బు, అంటే మాకు మా మబ్బులా చుక్కలు లేకపోతే వర్షం వస్తుందని అని మా చిన్నప్పుడు మా తాత చెప్పిందిలేండి. సామెత ఇప్పుడు లేలే అందుకే చెప్పింగా అందుకే చెప్పి అందుకే చెప్పిన అవును యమ్
మా కాడ వాన పడుతుందండి
అవునా వాన పడితే మం మంచిగా డాన్స్ వేయొచ్చు కదండి మంచిగా
డ్యాన్స్ చేయాలంటే ఒక్కడినే ఎట్లా చేస్తా అండి డ్యాన్స్ చెయొచ్చు అన్నీ చెయ్యొచ్చు అండి మేము అన్నిట్లు
అవునా మీరు అన్నిట్లలో పాల్గొనండి మం చేయగ ము
ఆ వంటలు వచ్చు అన్నీ వచ్
అసలు మీ అయితే మీకు ఒక అమ్మాయిని చూడాల్సింద అయితే
చూడండి మాకు మాకు అమ్మాయి చూడండి. మాకు మంచిగా పొలం ఉంది, మాకు తొమ్మిది ఎకరాల పొలం ఉందండి.
హ్మ్
ఆ
తొమ్మిది ఎకరాలేనా అండి అంటరు మాకు తెలిసిన వాళ్ళే అయితే అడిగితే
వాళ్ళకు అయిందుండుకున్న ఏం కాదండి
అయ్యి ఆయంత వాళ్ళకి లేదులేండి మాలాంటి వాళ్ళకి అం ఏం లేవు కాని మీ ఇలాంటి అంత రిచ్ కిడ్స్ కి ఉంటాయి లేండి
అందుకే అని చెప్తాను తొమ్మిది ఎకరాలు అంటారు కదా వాళ్ళకి ఆయంత లేదు కదండి
మీ ఇంట్లో గీ పనులు చేస్తారా అన్నం కూరలు వండు
ఇం ఇంకేం చేస్తాం ఏం చెయ్య ఇక అన్ని మా మమ్మీ చేసుకుంటాది
అవునా మీ అమ్మకి ఎందుకండి ఇంత కష్టం పెడుతరు మీరు
మేమేం కష్టం పెట్టామండి మేము ఉండమండి సక్కగా ఇక్కడ మేము ఉండేది వేరే
అవునా మీరు ఇంకా మంచి పనులే జేత్తారు కదా చదువుకుంటా
ఆ చెయ్యాలి గదా అండి మీ లెక్
చెన్ మా ఇంట్లో కూడా ఏం పెట్టరండి నన్ను కూడా ఎల్లగొడతరండి ఏదో పండగని రమ్మన్నారు నిన్న మొన్న వచ్చినా మళ్ళీ రేపు ఎల్లగొడతారులేండి నన్ను కూడా సోమవారం వరకి ఉంచర్లేండి ఎగ్జామ్ ముందనే ఆగినా హ్ పరీక్ష
పరీక్షలా
మ్మ్ పరీక్షలు ఒక్కటే రోజు నాకు మా స్నేహితురాలికి ఒకటే పరీక్షనే హ్మ్. సరే అండి మరి
ఆ సరే అండి బాయ్
దములు మీరు మా
ఓకే అండి ఓకే